అ
హలో మీరు ఎలా ఉన్నారు హలో
లో వినిపిస్
ఆ మీరు ఎలా ఉన్నారు
బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నాను ఏంటి చాలా బిజీ అయిపోయారు
నా ఏం కాదు
ఆ
తిన్నారా
ఇంకా తిన్లేదండి మీరు త్రీ డేస్ నుంచి జలుబు జ్వరం తలనొప్పి
మ్మ్ మాకు అలాగే
త్రీ డేస్ నుంచి జలుబు ఆ టాబ్లెట్స్ వేసుకుం ఆ ఇప్పుడు కొంచెం పర్లేదండి
మ్మ్
మీ మ్మ్ నిన్న మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి మా చుట్టాలమ్మాయికి
మ్మ్
ప్రెగ్నెంట్ అయితే ఫిఫ్త్ మంత్ స్కాన్లో మ్మ్ నోస్ దగ్గర కట్ అయిపోయిందంట లిప్పు నోసు ఆ మర మన చిరునాలిక ఉండిద్దే
ఆ
అది కూడా రెండుగాస్ స్ప్లిట్టై కనిపిస్తుందంట మీకు వాట్సాప్లో ఫోటో షేర్ చేస్తాను ఇప్పుడూ సిక్స్త్ మంతల్ ఆ సిక్స్తు మంత్ నడుస్తుంది ఆ ఏమో మరి జెనెటిక్ డిజార్డర్ ఏమో మరి ఆ ఈ రోజు ఈరోజు అబాషన్కి వెళ్ళారు వా ఈ రోజు వెళ్ళారమ్మో అన్ చాలా ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న అందరూ నేను కూడా ఏడ్చా అసలు మామూలగా ఏడవల
మ్మ్
ఇంకా తలనొప్పి ఎక్కువైపోయింది
ఇప్పుడు అబ్బాయి పుట్టిన మాట్లు సరిగ్గా రావనుకుం
మ్మ్ నిజం చెప్పారు ఆ వినపడదంట పాలు తాగిన పాలు లోపలికి క వెళ్లకుండా ముక్కులోంచి బయటకు వస్తయంట ఒకవేళ పుట్టినా
మ్మ్
చేయించుకోవడమే మంచిది అని డాక్టర్ చెప్తే ఈరోజు అబాషన్ చేయించుకోడానికి వెళ్ళారు
ఓమే ఎంత బాధ పడుంటారు వాళ్ళు
ఆ అవును మీ అమ్మ ఈరోజు డ్రస్లు తీసుకున్నారంటగా
ఆ చెప్పింది నిన్న ఆ చెప్పింది నువ్వొద్దులే అని చెప్పా
ఆ
అంటే ఉన్నయ్ గా డబ్బులు ఎక్సల్ నా సైపోవట్లా ఫస్ట్ ది కొంద మక్కా వేసుకుంది నాకేం లేవు వాడ
ఆ
తను తిస్కిళ్లింది ఇంక నాకు సైజ్ అదే నేను హైట్ కొంచెం తక్కువగాను
ఆ
ఎల్లమ్గానే చెప్ప
ఆ మా తోడికొడలు వాళ్ళ ఆ ఆ
అవును కళసవణ అన్నీ ఇంక అలాని చెప్పంగానే నేను ఫస్ట్ తీసుకోమని చెబుదాం అనుకో న్న మళ్ళ ఏమో ఆ డ్రస్ నాకు సరిపోవట్లేదుగా వద్దులే అని చెప్పే
ఆ ఆ ఇంకా ఏం చేస్తున్నారు
ఉమ్ ఏం చేయట తిన్నా నేను ఇప్పుడే
ఆ అక్కడే ఉన్నారా ఆ ఆ మధ్యాహ్నం ఏం తిన్నారు
నేను క్యాంటీన్లో తిన్నా
ఆ ఏం తిన్నారు
చపాతీ కురుశారు దాంట్లో అది పప్పు పెరుగు స్వీట్ ఒకట ఎస్తారు నిన్నేమో గులాబ్ జా గులాబ్ జామున్ ఏసన్నే
ఆ
ఇవాళ మో ఎందో వేసారు అది నేనేయిపించుకోల పాయసంలా ఉండేది అది
ఆ నేను నాకు అసలు నాకు రెండు రోజుల నుంచి జ్వరం నిన్నైతే ఒక్క అన్నం మెతుకు కూడా తిన్ల ఆయన వచ్చిన అన్నం కూడా పెట్లా జ్వరంతో అలానే బిళ్ళలు వేసుకొని పడుకున్నా
ఆ
అసలు మామూలు జ్వరం లేదు అసలు ఆ ఆయనం సీఎం డ్యూటీ అని మూడు రోజుల నుంచి సీఎం డ్యూటీ అంట ఆరింటికి వెళ్తున్నారు బిళ్లలు కూడా తేటలా మా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి బిళ్ళలు తెప్పించుకొని వేసుకొని నేనే తిని ఏం తిని ఏం తినకుండా అలానే పడుకున్నా
నాకు మన్న అలాగే జ్వరం వచ్చింది ఆ పొద్దున్నే ఇప్పు మూడున్నరకే వెళ్ళాలి నేను బస్ ఎక్కలుగా రెండు రెండున్నరకి ఆ టానికి లేచి స్నానం చేసి ఆ టైంలో స్నానాలు అవిజే జరవ నా జలుబుచ్చేసింది ఇంకా
ఆ
బ్ గొంతు నొప్పితో అలాగే ఇంకా ఎల్లి పోయా విక్స్ ఏసుకుని ఒక రోజు ఆ తగ్గిద్దేంలే జండు బామ్ విక్స్ అని అయికను కని వేసుకుంటే తగ్గల ఇంకా రెండో రోజు ఇంకా జ్వరం వచ్చేసింది మ ధ్యానం నుంచి అసల్ వచ్చి నేనే బిల్లలు ఏమి తెచ్చుకోవాల ఏముంది లే జ్వరాలు ఎందుకోస్ వస్తాయి అని బిల్లులు తెసుకోకుండా వచ్చాప్పుతోపులాగా ఇక్కడేమో నా ఏరియా కొత్తగా అక్కయ వాళ్ళకి చెప్తుంటే అమ్మో నాక్ హటల్ కొంచెం దూరంలో ఉండిద్ది అక్కడికి వెళ్ళాలి అంది అసలు అంత ఓపికకూడ లేదు నాకు నాకు నిరసం వచ్చేసింది కూర్చున్న అక్కడే ఇంకా మా రూమ్ లో ఒక అక్కయ ఉంటే డోలో బిల్లలు ఇచ్చింది జ్వరం అంటే అది వేసుకుని తర్వాత ఇప్పుడు తగ్గింది నాకు ఇప్పుడు ఇప్పుడు జలుబు కొంచెం తగ్గాలి రమైతే తగ్గింది ఆ రోజు ఆ
ఆ నా కూడా ఇప్పుడే ఈ రోజే కొంచం ఆ అదే సీజన్ సీజన్ చేంజ్ అయింది కద్ దా జలుబు జ్వరాలు అన్నిీ మొదలవుతాయి
అవును
ఆ
అదే కాక ఇక్కడ రోజు చపాతీలు ఒకటిేస్తున్నారు అట్లా వేడికి ఇంకా ఆ ఏక్కడ ప కూర్చొని పని చేసేటప్పుడు వేడి ఈ చపాతిలోక వేడి
ఆ మీ మీ మీ అక్కాకి మీ అక్కా ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడిద్ధి ఆ అమ్మాయి ఈనపడే అమ్మాయి చెప్పేది నాకు అర్థం కాదు నేను చెప్పేది అమ్మాయికి అర్థం కాదు అందుకే మీక్ మీ మీక్ చేస్తున్నా ఎందెందో మాట్లాడిద్ది లేకపోతే ఏమో తిట్టిద్ది పెద్ద పెద్దగా ఆర్చుకునిద్ది నువ్వు మీరై తే నిదానంగా నిమ్మలంగా మాట్లాడతారు
అంటే ఒకసారి సిగ్నల్ చేసినా తనకి సిగ్నల్స్ అందవు
ఆ
ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే కాలు కట్ అయిపోయేది ఇంకా
ఆ మీరు ఇంకా నైట్ ఏం తింటారు
నైట్ ఇక్కడ అన్నమే పప్పు చేసారు ఇవాళ పప్పు చారు అదేసుకోని చేక్కలు బయట ఒకటి తెచ్చుకొని తిన్నా
ఆ ఇక్కడ మా అబ్బాయి వాళ్ళకి బుక్స్ కొనలేదు ఇంకా ఆ ఫీజులు ఈ ఇద్దరి బుక్స్ ఏ ఆ ఏడు వేలు ఎనిమిది వేలు చెబుతున్నారు బుక్స్ కొనాలి రేపు సోమవారం వెళ్ళి బుక్సు కొని యూనిఫామ్లు మళ్ళీ ఆ స్కూల్స్ ఆ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అమ్మ ఇంకా ఈ ఫీజులు ఆ అవును ఇంకా ఇక్కడ నందిపాడులో ఫ్ కంప్యూటర్ నేర్పిస్తున్నారు ఫ్రీగా అక్కడ వెళ్దామని అనుకుంటున్నా ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని
ఏ ఫీజ్ తక్కువ కాలే అయితే
అక్కడ వెళ్దామని ఆ అక్కడికి వెళ్దామని అనుకుంటున్నా ఆ మీరు టైపింగ్ టైపింగ్ నేర్చుకుంటున్నారనుకుంటాగా మీరు అవునా
నేను ఫస్ట్ లో ఎల్లా ఒక నెల ఎల్లె మా నాన్న వాళ్ళ చేర్పిస్తే
ఆ
వెళ్ళి ఒక మంత్ నేర్చుకుంటే సిక్స్ హండ్రెడ్ అయిందో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక నా కాలేజ్ లు స్టార్ట్ అయ్యాయి ఇకా ఎల్లలే
ఆ వచ్చేసింది ఆల్మోస్ట్ టైపింగ్ వచ్చేసింది కదా మీకు
ఆ కొన్ని బేసిక్స్ అయితే వచ్చు నేను డైలీ ప్రాక్టీస్ చేయట్లేదు
ఆహా ఆ అంతేలేండి
ఆన్లైన్ లో కీబోర్డు ఒకటో ఆర్డర్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే అంటే మనం పద్దాకల ల్యాప్టాప్ లో అ కీబోర్డ్ తో చేద్దాం అనుకోండి అది పోతాయి కీసు కీస్ పోతాయి దాంట్లో ఆ బటన్ ఇంకా నొక్కదు పద్దాకల మనం టైపింగ్ చేస్తుంది
ఆ
హలో ఉ